ఆ చెప్పు బ్రదర్
అయితే మాకు లేటైపోయింది కదా రిటర్న్ రావడానికి
అవును
వెహికిల్ లోవాళ్ళు ఆగుతలేరు
అవును
మాకొకటే ఆప్షన్ ఉండే గోవింద్ మా సార్ కాడున్నడు
అవును
నేను ఆయనతో పాటే వస్తున్నా కదా ఇగ రావాల్సిందే వాళ్ళే చెప్పిర్రు ఆయనతో వస్తుండే ఏమంటుంది తెలుసా నువ్వు గోవింద్ తోటే వచ్చినవ్ ఏమేం చెప్పినవో ఏమో అని చెప్తుంది నా
అంటే అంటే గోవింద్ తో నువ్వు వచ్చేయ్ మాస్టర్ హుమ్ గోవింద్ తో వచ్చినావ్
ఏం ఏం చెప్పినవో అన్నట్టు ఇగ ఈ మ్యాటర్ మొత్తం నేను ఆయనకి చెప్పినా అనుకుంటుంది
అంటే ఆ ఆ ఆ అరే అమ్మా ఏం రా బయ్ ఇగ అసలు వీళ్ళు అసలు ఖాందానినే పాగల్ ఉన్నారు
మరి నేను చెప్పినా
ఆ
అట్లా ఆయనతో పంపి పంపించేది మీకు లేకపోతే వెకిల్ అన్నా అక్కడ ఆపే దుండే
అవును
నేను ఆపిననా మీరే కదా ఆయన వెహికల్ మీద రమ్మన్నారు అందుకే వచ్చిన నాకు ఇంకా వేరే పని లేదా నేను అందరికి ఇదే చెప్పుకుంటా పోతానా అని చెప్పినా
అవును ఆ
ఇట్లా చెప్తున్నా అని చెప్తుంది
ఒరేయ్ బాబు రే ఏ సార్ నే నిజేమ కొదిగా అశ్వినికి కొదిగా ఎక్కువనే ఆలోచిస్తుది
అవునన్నా ఇగ అశ్విని అదో టైప్ లో ఆలోచిస్తాయి
ఆ మరి అంత అట్లా అట్లా ఆలోచిస్తారా ఎవరైనా
విషంలో ఒక్కసారన్నా వాళ్ళ ఇంట్లో చెప్పే చెప్తే వాళ్ళకు కూడాూ అవును అనిపించేదేమో నా విషయం అందరికిీ బాధ అనిపించింది ఆమెకు కనిపించట్లేదు
అ
ఇప్పుడు ఇద ఇట్లా అంటూడు ఈయనా ఇట్లా అంటుండు బాధ పడుతున్నాడని వాళ్ళ ఇన్ ఇంట్లో చెప్తే ఇమే
ఉ
వాళ్ళ కూడా అవునేమో అబ్బా అయినా అంతా ఆలోచిస్తుండేమో బా బధ పడుతున్నాడేమో అని వాళ్ళు ఆలోచించేటోళ్ళ ఏమో కాగాని
అవును కదా
ఇమే వాళ్ళకి ఏం చెప్పలే నా గురించి అసలు వాళ్ళకి చెప్పలే నేనే చెప్పుకుంటున్నా మొత్తం
ఉ నికు నేను చెప్పినా ఆల్రెడీ నన్న నేను చెప్పినా ఆయన అనిల్ కూడా చెప్పి పిండు
ఉ
అట్లా అరే అట్లా అంతగానం అయినా కా మీరు ఎందుకు చేస్తా అంటున్నారు అనిల్ ఒక మాట అనేసిండు మొన్న తెలుసా మాట్లాడుతుండే అ అయితే మీరు ఇప్పుడు మీరే చూడండి ఎక్కడైనా ఆ మీరు ఆ అనిల్ ఎందుకు ఒప్పుకున్నాడు ఏమన్నాడు తెలుసామా వాకి అనిల్ అంటే బ అట్లా అన్నాడు ఆయన ఎంబీఏ చూడండి ఇప్పుడు అంటే ఇవ్వద్దు అంటున్నారు మీరు అంతగానం చెప్పినాక ఇంకా ఎందుకు చేస్తాం అంటున్నారు రేపటి రోజు ఏమైనా అయితే ఎట్లా అంటే సరే మరి చెయ్యం అక్కడ మామా అనాడు సరే మరి చెయ్యం అక్కడ మీరు మీరే చేసుకోండి ఉ ఎక్కడైనా చూడండి నువ్వు అర్వింద్
ఉ
ఆ మీరిద్దరే అంటున్నారు కదా మీరు ఎక్కడైనా చూడండి మీరు జావాలో తీసుకోొ చూడండి నేను విచేసే ఇస్తా అని చ ఛ అక్కడే చేసేద్దాము అని చెప్పిండు మావ
ఉ
వీళ్లు ఏమన్నారు తెలుసా మీరే నా బట్టకు చేస్తున్నారా మా మీద ఎందుకు వస్తున్న అట్లా చెప్పేసిండు
ఉ
అయితే అట్లా నాటక్ చేస్తున్నారా అంటే మామి ఏమన్నది నువ్వు ఏమన్నావు ఇప్పుడు పెద్దోడయిపోయినావా నాటక్ చేస్తున్నామా మేము అని అట్లా అనేశేది. అనిల్ కూడా అట్లా నేను అట్లా చెప్పలె, నేను అక్కడే ఉండే.
హ్
అట్లా ఆయన మామ కట్ చేసేసిండు ఫోన్ అట్లా అంటే.
అదే అన్నా ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా వీళ్ళు కే ఉన్నరంటే వాళ్ళ వల్లనే.
హ్ ఏ అది శయా మొ త్తం ఎట్లా ఉందంటే వాళ్ళు మామి వాళ్ళు అట్లా ఉన్నది అది. అది పోని నువ్వు మనం అప్పుడు అనిల్ కూడా ఏ ఊరికేందుకని.
అనిల్ కూడా నాకు కాల్ చేయడం బంద్ చేసిండన్నా ఈ మ్యాటర్ గురించి. అనిల్ అస్సలు నాతో మాట్లాడట్లేదు.
అవు
ఏం మాట్లాడతాడన్న ఆయనకు నాదే నాదంటే ఇప్పుడు ఓకే అనిపించింది. ఏం మాట్లాడతాడు చెప్పు నువ్వు. నాకు ఫోన్ చేసి డైరెక్ట్ చెప్పేసిండు నువ్వు ఇళ్ళు ఇట్లా ఇట్లా చెప్తుర్రు అరవింద్, రేపటి రోజు ఏమన్నా అయిపో అయితే మన మీద తీసుకొస్తారని ఆయ వాళ్ళ ఇంట్లో ఆయన పెద్ద కొడుకు ఇది ఈ విషయం చెప్పిన తర్వాత నేను ఒప్పుకోక ఇంకేం చేస్తా అన్నా నువ్వే చెప్పు.
ఒప్పుకోవాలి ఒప్పుకోక పోతే మళ్ళా మన మీద ఏడుసు
ఇప్పుడు నువ్వు చెప్పినట్టు అనిల్ కి ఇంత పెద్ద మాట చె ప్పిన తర్వాత అనిల్ అన్నా ఏం చేస్తాడు చెప్పు నువ్వు
ఇంగా అంతే అందుకోసమే అనిల్ కూడా పోనియ్ ఇది ఎందుకు
ఏ రేపటి రోజు ఇగా మన మీద వస్తది తీసుకురావడానికి ఏం లేదన్న ఈ రోజు కాక పోయినా రేపయినా మనం ఒక జాబ్లర్ని తీసుకొస్తాం.
అవును
ఇప్పుడు మనం చూసిన దాంట్లో కొందరు అందరు జాబ్లరే మనం చూసిన దాంట్లో. కొందరికి కొన్ని ఇష్ ఇష్యూస్ ఉన్నయి అవి వాళ్ళు చేసుకోవట్లే.
అంతే కదా.
తర్వాత వస్తుండే కదా జాబ్లర్స్.
వస్తుండే ఎందుకు రాకపోతుండే వస్తు
అందరూ మంచోళ్ళు అని మనం చెప్పలేము. హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఎవరిది ఇస్తాం మనం చెప్పు నువ్వు. నువ్వు నాదివ్వవు నేను నీది ఇవ్వలేేను హండ్రెడ్ పర్సెంట్ అంటే ఎవరు ఎవరిది ఇస్తరు చెప్పు నువ్వు. మనమిది మనము ఇప్పుడు కలిసి ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి మనం కలిసే ఉంటున్నం.
అవును కదా.
గురించి నా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేను. నా గురించి నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వవు ఇస్తవు కానీ కొ కొ కొంత కొ కొ అంటే కొంచెం వరకే ఇస్తవు.
అంతే కదా
ఆ ఇగ హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచొన్ని తీసుకరమంటే ఏ నుంచి తీసుకొస్తారు చెప్పు.
ఈడు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నాం ఎట్లా ఉంటడో మరి రేపటి రోజు.
వాళ్ళు అనుకుంటరు
హ్
రేపటి రోజు ఏమన్నా జరిగిందంటే అనిల్ నేను వన్ సైడ్ అయిపోతాం.
అంతే కదమ్మా
ఉ వాళ్ళు ఇగా మొ కానీ ఇప్పుడు అనిల్ ఉద్దేశంలో ఏంటిదంటే అన్నా ఈరోజు ఇచ్చేస్తాం. రేపటి రోజు అదే విషయాన్ని బట్టి ఆమెకు టార్చర్ చేస్త. అయితే వాళ్ళు ఏం చేస్తారన్న అనిల్ కదా బాధ వేసేది. ఇప్పుడు నా విష. విషం లో కూడా ఒకసారి అనిల్ కి తెలిసింది మొన్న నువ్వు వచ్చినవి చూడు అది.
అవు.
అనిల్ వర్షన్ లో నన్ను ఒకటి రెండు చెప్పిండు ఓకే.
అనిల్ ఏమన్నాడు తెలుసా, నీకు ఒకటి నీ సక్సెస్ కావడానికి. ఇంకా అనిలే కారణం.
అవునన్న అందుకే నేను ఆయన ఒకసారి. మ్. ఇట్లా ఇట్లా చెప్పిడు నాకు, ఆయన ఎక్కువ ఎందుకు చేస్తు. స్తున్నాడు భరాగికాయ అట్లా ఇట్లా అని ఒకటి, రెండు చెప్పిండు నాకు.
అవును
ఆయనా నేను ఆన విష. లో హైలైట్ చేయలేను ఎందుకంటే, వాళ్ళ అప్పుడు అశ్విని ఏడుస్తూ ఫోన్ చేసి. ది, అన్నగా ఆయన రియాక్ట్ అయింది కరెక్ట్. ట్టే కదా. మనము ఆ విషయంలో హైలైట్ చేయలేము. ఎందుకంటే చెల్లి ఏడుస్తూ ఫోన్ చేసినప్పుడు. ఏ అన్నకన్నా బాధేస్తది.
అంతే కదా.
అది అనిల్ కి మొత్తం మ్యాటర్ తెలియదు. కాబట్టి ఓకే టంగ్ స్లిప్ అయ్యండు ఓకే. మనం చెప్పొచ్చులే అనుకున్నా నేను.
అట్లానే అనుకోవాలి మరి
ఆ విషయం మేము ఎప్పుడ వదిలేసినాం. ఇప్పుడు ఆనిల్ కి నాకు. కు ఆ విషయాన్ని పట్టుకుంటే. ఇద్దరిది గొడవ అయిపోతుండే.
అ అంతే కదా.
లైట్ తీసుకున్నాం మళ్ళీ, కలిసే ఉంటున్నాం అట్లా ఉంటది. రేపటి రోజు రెగ్యులర్ గా ఇదే ఉంటే అనిల్ కి కూడా టార్చరే ఉంటది. మనం ఏందన్నా. ఇప్పుడు నేను బావ. మంచిగా చూస్తుంటా. ఏమో అయిందంటే అరే అట్ల అయిందా. అనేసి గప్ చూపుగుసుంటా.
అంతే కదా.
ఎవరు లే వాళ్లే కదా.
అవును.
మనం ఏం చేస్తామంటే ఎందుకుబ్బా బాధపడాలి. ఎవరు. బాధపడిన మనవులే కదా అని మనం. వద్దు అని చెప్పినాం అంతే.
అంతే అంతే.
ఇప్పుడు అశ్వినికి అక్కడికి పోవాలని ఉంది. నేను వద్దంటున్నా కదా నిన్న చెప్ప. చెప్పనా కదా మ్యాటర్.
అరే నువ్వు .
లేదు నేను పంపిస్తా అన్న. పంపించనని కాదు పంపిస్తా వాళ్ళ చెల్లే కదా. పంపియ్యాలి.
హ్మ్.
కానీ ఇప్పుడు మా మా సిచ్యువేషన్లో ఏంటిదంటే అన్న ఇప్పుడు సెప్టేటివ్ యూటీవర్స్.
ఆ.
ఇప్పుడు థర్టీ థౌజండ్ పెట్టి ఆ ఏమంటారు సర్క్లాజ. చేపిచ్చినం. అంతా అయిపోయేసరికి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ వరకు తీసుకొచ్చినాము ఇంకో ఫోర్ మంత్స్ మనం మన దాంట్లో మనం కొంచెం ఇది ఉన్నాం అనుకో ఓకే అబ్బా అయిపోతది ఒక్కట అయిపోయిన తర్వాత సెకండ్ దానికి మనకేం ఉండదు దాంట్లో ఏం టి దమ్టె అన్నా నైన్ంటీ పర్సెంట్ ఆగే ఛాన్సెస్ అస్సలు ఉండవు
ఆరే ఆ
అదే నా బాధ ఇప్పుడు ఇది ది ఫస్ట్ బేబీకి ఏమన్నా అయిందనుకో సెకండ్ టైమ్ నుంచి మన చెప్పలేం నైటీ పర్సెంట్ అంటున్నాన్న ఫిఫ్టీ ఫిఫ్టీ కూడా కాదు
ఏ
నైంట పర్సెంట్ ఏమో మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెసే ఉంటాయి
అవునా
ఉమ్ ఇప్పుడు అది మాకు కిస్మత్ అనుకోవాలి ఆగి ఆగిపోయింది అది ఈ ఫస్ట్ బేబీయే మాకి ఏం కాకుండా ఆగిపోయిందంటే మా కిస్మతే అది
అవును
అందుకే ఇగ మనము నేను మొన్న ఆ వామిటింగ్స్ అయిపోయినాయి కదా ఉట్నూరు వరకు తీసుకుపోవడానికి భయపడుతున్నా నేను
అవును
ఎందుకంటే ఆ రోడ్ బాలేదు ఏమన్నా అయింద అనుకో
ఉమ్
మళ్ళీ మనం బాధపడతాం
అవ్
సిస్టర్ కి అవ జైననూర్ లోనే చెప్పిన నేను ఏమన్నా ఉంటే డాక్టర్ ని పిలిపి ఈన్నే పిలిపియ్ ఇక్కడే ట్రీట్మెంట్ చేస్తాం మేము ఉట్నూరు బోం ఏడికి బోమ్ ఇక్కడే ట్రీట్మెంట్ చేయ లని డాక్టర్ ని లేపి మరీ ట్రీట్మెంట్ చేపించిన ఆన్నే
అవును
అట్లా చూసుకుంటున్నాం మీగ అమ్మ కూడా ఆమెకి ఏం పని చెప్పకుండా చూస్తుంది అమ్మకు తెల్వది జస్ట్ స్టిచేర్సే నే దెల్సు ఈ విషయం వల్ల ఇంట్లో ప్లస్ నీకు నాకు తప్ప ఇంకెవరికి కి తెలవది
అవునా
ఇంకోటి చేస్తా అన్నా నీకు
సరే సరే
ఉ